హలో ఏం జేస్ తున్నావు
ఫ్యాన్ సాండ్ వస్సాంది జూడు
ఫ్యాన్ సౌండా
ఆ
ఏం జేస్తా ఉండారు తిన్నారా
తిన్నాం బా
ఏం కు టిఫెనా ముద్ద
వెళ్ళారు పిల్లకాయలు స్కూల్ కి పిల్లకాయలు ఏం చేస్తున్నారు
ఎల్నారు ఎల్నారు
మార్నింగ్ సెక్షన్ కి మధ్య ఆ మ్ సును సారి
మ్మ్ అంటే ఎగ్జామ్స్ నుబట్టి
ఆహా
సెంటర్ వాళ్దుంది గాబట్టి ఈ రోజు ఇంకట వాళ్ళకి ఎ గ్జామ్స్ ఉంది టెన్త్ కి ఇప్పుడు అందుకని మద్ ధ్యానం టువల్ థర్టీకి అటువైనారన్ ధింక్ ఫైవ్
మ్మ్ ఇప్పుడు మామయ్య తోడుకొని బోతున్నాడా
ఇగ మాములుగా ఆయనే తీసుకబోయేది ఇంగిరోజు ఊర్ వెళ్ళున్నాడు వాళ్ కూతురుది పుట్టినరోజు అని ఆడే పోయె విష్ చేయాలంట
ఆ
అందుకని పోయినాడు ఇంక అదే రిటర్న్ ఐనాడ్ ఇన్ క్క ఇంకొచ్చినాడన్ టే ఇంగ్ తీసుకొనొస్తాడో లేదా పోయి తీసుకొని వచ్చేదో చెయ్యాలి.
అంతేలె అన్న ఎల్లిపోయినాడా?
ఆ అన్న ఎల్నాడు.
అవు
ఏం చేస్తాంలె ఇగ తిన్నావా?
ఆ తిన్న
హు
ఇదో పడుకో బెడతాండ. నిద్ర వాడు పొద్దున్న పాలు తాగి కొంచెం మ్యాగీ తిన్నాడు కక్కేసినాడు
అయ్యయ
అది కొన్ చెం ఇప్పుడు అన్నం పెట్ లా కొంచెం కడుపు కాలని అని వాటర్ మెలాన్ తినిపిచ్చిన. ఇంక పొడుకో బెడతాన్న నా పాలుదాపిచ్చి
అంతెలె
ఊ
ఇంకా అయిపోయిందా క్లీనింగ్ లో అంతా
నాది పోయిన సోమవారమే కదా క్లీన్ చేసిన పటాలు గిటాలు అ
ఊ
అంతా మొత్తం క్లీన్ చేసి పెట్టాను, దీపం వరకు రేపు పొద్దున్నే తోమేసి పెట్టేసి దీపం ఉగాది పచ్చడి చేసి నావి పూ ఆ రేపు పొద్దున్ రేపొ పొద్దున క్లీన్ చేసుకున్నా కూడా మేలే
ఆ అదే ఏడు గంటల కట్ ట్ట క్లీన్ చేసుకోవాలంట.
ఏమి
అమావాస్య రేపు ఏడు వరక్ కున్ దంట గద్ దా‌ ఆ అది అయిపోయినాక మలిక్ క్లీన్ చేసుకోని ఇల్లాంతా
ఉ
మళ్ళా పెట్టుకోవాలన్నారు సరే నేను పిన్ చేద్దాం అనుకున్నా ఇంకా మాట అనే కాడికి ఇంకున్ కొమ్మన అయిపోయినా ఒకేసారి తెల్లారుతే ఇల్లు క్లీన్ చేసుకొనే ఏమో అదే పిన్ చేసుకొని ఇంకా రెడీ చేసు పతుల్ జేసి పెట్టాలి
టెంకాయ గోట్ పాల్
తెచ్చుకునే ఏదైత్ తే తెచ్చుకునే నావ అన్నీ ఇంగ మామిడ ఆకులావ్ ఇగ తెచ్చుకోవాలే
ఉ
కొత్త సాయంత్రం గాపోతే
మా ఇంట్లో ఇంకా ఈ రోజు చికెన్ మటన్ ఉందే టమో రేపు పోద్దునే ఇల్ దుర్చేసి దీపం వరకు తోమి పెట్టేద్దాము రెండు కామాక్ష అమ్మ దీపాలు ఉంటాయి కదా అవి కడిగి ఇంకా విగ్రహాలఅంతా మొన్ననే క్లీన్ జేసిన లక్ష్మీదేవి ఏనుగులు వన్య
అంతేలే నేప్యా తీసుకురా ఉహు సపొంత
ఉ
అందుకని చెప్పల్ ఈ పక్క ఏయ అవుందప్ప వ చెప్పద అంత ఆ వచ్చే నను ఎప్పుడు రెండు గంటలకే వచ్చినా సార్ మాస కూ చనంట ఇ పాట్టాలక అంటే పటా స్టోన్స్ పెడు అన్నానా స్ాడేప్పుడు ఆడిత మాస్కు ఒకసారి
ఎన్ని సార్ రోజుకి
రోజ కాని కాదుబ్బా ఆయన ఆర్డర్ వచ్చినప్పుడు ఇస్తాడు ఒక పది ఇరవై ముప్పై అట్ ఇస్తాడు సారి ఆబయిచ్చే ముడు ఉ అది మొన్నటి వరకు నిదానంగా పని లేనప్పుడు అడిగితే ఈలేదు లేదమ్మా మళ్ళా అడే మళ్ళీ ఇస్తాను అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అంటనే వచ్చినాడు ఇప్పుడు నాకు ఫుల్ల్లో ప ఉండది ఈ పన అప్పుడ స నాకు అర్జెంట్ నాకు వెళ రేపటికంతా కావాలంటున్నాడు అంటే ఆయన ఇచ్చి అయిపోయిందిలే పోయిన దేశ దవారం చిచ్చనాడు హ అర్జెంట్ అర్జెంట్ అంటే నేను ఇంకా బయట పని చూసుకొని వచ్చి ఇంట్లో పనులు చూసుకొని ఇది చేయాలే కష్టంగాదా హ మళీ చేస్తా ఉండడి నిదానంగా క్క సగం వర కైందా పంలు ఇంకా సగం ఉంది ఎప్పుడుకవుతుందో రేపటికింత
ఒకదానికి ఎంత ఇస్తాడా
ఎంత పదైదు రూపాయలు బొమ్మస్ సైజుని బట్టి ఉ స చిన్నదైతే పది రూపాయలు దానికంటే ఇంకా చిన్నదయితే ఐదు రూపాయలు పట్టిస్తారు ఇంకా సరని అది పెడతాము పెట్టేంత వరకు పెట్టేది మళ్ళీ ఇంకా సాయంత్రం మళ్ళీ ప్పుప్ పోవాలి ఇంకా పోయి మళ్ళా ఆడ పని చూసుకొని వచ్చి మళ్ళీ చెయాలి ఇంట్లో
ఇదెన్న కాల
ఇదా నాది మూడు
ఉ
మూడో కాలే నాకిది ఆ అమ్మాయి చేస్తాన్న ఫ్రీగా ఉందా ఏమని తెలుస్తుంది ఆ అమ్మాయి చేదు ఇంగ మనం చేస్ తామంటే ఎట్లు బిజీగా ఉంటుందో పడుకొని ఉంటుందో మనకు తెలీదు కదా ఏ టైమ్ మనసి
ఆ
ఉ చేస్తన్న చెప్పాలి మళ్ళా ఫ్రీగా ఉన్నప్పుడు చెయ్యి అనేసన్నా చెప్పాలి
ఆ
మనం అంటే మాట్లాడతాం అనుకో ఫ్రీగా ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎ కుంటారు ఏమన్నా మనకి ఎట్ట తెలుస్తాది
ఆ
నువ్వు ఎన్ని కాల్స్ చేసినావు
నే నాలుగు నేను అంతే అ దాంట్లో ఒకటి పోయింది దాంట్లో రెండు పోయినాయి కదా నాదే
ఆహ్ ఆ ఇంకా ఎవర్కి చేలా
ఇట్ లేదు బా సరిపోతాను టైమా
అ అంతే ఇంకా నా దాంట్లో నుంచి ఇంకొ కాల్ వస్తుంది నక
ఆ
కడి నా కాళ నుంచి ఒకటి వస్తుంది నీ నా దగ్గర దగ్గ నుంచి నీకు రెండు వస్తుందింత తెేకా రాలా ఇక్కడ రాములవారి బ్రహ్మోత్సవాలు కదా
నేను నిన్న రాలా ఈ రోజు రావాలా
ఆ
నా తేడా ప నే సరిపతాంది
అంటే ఈ పక్క
రా క్లాస్ లేదు కదా రెండు రోజులుగా లీవ్ కదా క్లాసిికల్ డన్స
ఆహా ఓ అక్కడ ప్రోగ్రామ్ జరిగిందనా మ ఇంకెప్పుడు రేపు ఉంటుందా ప్లాస్
అ రే పోయి వెలండతిల
వాళ్ళే చెప్తారా స్కూల్కి వెళ్ళండద పాపా
పాక్ూల్ తెలింది ఆ మధ్యాహనమే ఈ రోజు ఒక్క రోజు మధ్యాహ్నము రేపటి నుంచి ఎలు ఉంటాయింతల అమ్
అంటే వాళ్ళది సెంటర్ లేదా
టెన్త్ కి ఇంటర్ బోర్డు ఇంటర్ది అయిపోయింది కదా
అ
టెంత అలికి కాళీ ఉంటు పెట్టాది కదా ప్లేసా
ఓ ఇంటర్ కూడానా
టెన్త్ వాళ్ళకి ఇంటర్ వాళకిం ఇంటర్కి ఎగ్జామ్ లేదు కాబటి వీళ్ళని కూర్చోంబట్టేస్తారు ఆడ